నస్ ఉన్నాయి
తింనా నువ్వు
తిన్న
ఏం చేస్తున్నావ్
ఏ లేదు శివ పెన్ డ్రైవ్ ఇచ్చినాడు మూవీ చూస్తున్న
ఏం మూవీ
అదేదో కపుూల్ ఫ్రెండ్స్ ఏదో ఉంది
కూపుల్ ఫ్రెండ్లీ
ఆ ఏదో అది విత్ ఆా విత్ లా బాగుంది ఇందాకే స్టార్ట్ చేసినాం
మలతో
అదిే అసలు కివజ్వాా అసలు ఎంత బాగుంది నాకు మొన రీల్స్ వచ్చినాయి కానీ నేను ఏదోలే అని అనుకున్నా మూవీ ఏ బావుంద్ ది
చూసినవ అయ్
త మిత్తునం మొన్ననే చూసిన హాలిడేస్ ముందే
హ్మ్ హు
ఇంకేం ఇంకేం బాగున్నాయే.
ఏమో ఇగా రెం డే చూసిన నేను
చూడాల సగం అయి హా ఫస్ట్ ఒకటే అయిపోయింది హాఫెన్ అవర్ అయిపోయింది అంతే.
ఏది కపుల్ ఫ్రెండ్లీ యా విత్ లవ్ బాగుంటది స్కూల్ లవ్
అవును బాగుంది అసలు స్కూల్లో విద్యార్థి స్కూల్ లవ్
విద్యార్థి స్ కూల్ లవ్ మ్మ్ లాస్ట్ కి ఇద్దరు కలుస్తరు.
క్యారెక్టర్ బాగుంది.
పేరేమో ఉంటది.
ఏదో ఉంటదిలే అసలు ఆమ ఎంత ఇ న్ఫ్లియన్సర్ వీడికి దెల్వదు చూడు తోపు అసలు అది అయితే
వన్న్ పేరే ఏమో ఉంటది ఇంట్రో ఇన్నోసెంట్ గనే ఉంటది వాళ్ పేరు కూడా
వంశీ
మ్మ్
వంశీ యేనా?
వంశీ కాదు
వంశీయే అనుకుంటా
వంశీ కాద్
ఏమో
వి తోనే ఉంటది వాన్ది అనుకుంటా
ఏ వంశీయే అయితే
వి యో ఎస్సో ఉంటది అన్ది
వంశీయే ఇందులో వాని పేరు శివ.
హూ హూ హూమ్మ్ హ్మ్
పాపలాన్నాే
హ్మ
చె
వస్తాండా మరి రేపు
ఇస్త భక్ష్యం ఇస్తారా అని అన్న
వున్నా పాపం
నైన్ థర్టీకి రెడీ ఉండు ఒకటి దిన్న నాకు ఒకటి తిన్న ఇంక ఒకటి ఉంది చేస్తా తిన్నా నాగు కూడా దినబుద్ అయితలే అను బోర్ రచ్చింది ఇచ్చేస్తా నేకు
మ్మ్
పక్కదా అద నాకు ఇంకో ఆప్క్షన్ లేదంటే ఇంకో భక్షలు ఇస్త
ఎవరి దగ్గరకోవాలా
ఏమో మది అది జిరాక్స్ దీపించుకని రా అక్కడ సబ్మిట్ చేస్తే అప్డేట్ చేస్తున్నదంట అ అన్నానంట ప్రతాప ఎవరు వాడి గుర అయిందంట అట్లా
ఆహహ గాడు జిల్బిల్ గాడా
మ్మ్ సరెలే పోద మన నర న ఇంతంట్లో బాడ్ అయ్యిండు ఏవమా శివకి తెలిసి సరిగా కాల్ చేస్తాడే మళ్ళీ
మ్మ్
అడుగాలే నేను ఏమి
అ
ఏ ఏమన్నదీ ఆంటీ
టీల్ న్నావా ఏం చేస్తును అయిపోయింది ఎంతైగా ఇ ఇప్పుడే వేసినా
ఆ
టైమ్ అయ్యిందని ప్పుడే లేషినా ఇంకా చేస్తా లే చేస్తలేదు అనేసి
ఏం మనిషి ఆ ఆహా అదేమన్నా చీమ్ బడ్ ఉందా ఏమన్నా చూసుకోరాలా
అదా ఓపెన్ చే ష్ చ్చరు నిన్న
ఆహా
ఆ మొన్న వాష్ చేపిచ్చిండు నేనే పిలిపి ఆ అదే వాష్ చేపిచ్చుకోడా అట్లనే ఉండద్దండి అంటే తీసి వాష్ చేపిచ్చిండు మళ్ళీ నిన్న మళ్ళీ నిన్న మళ్ళీ కట్టిప్పిండు అది ఓపెన్ ఏరియాలు ఉంటేనే మంచ్ మంచి అయితది అనేసి ఇక కట్టుకుంటలేడు ఏడుకన్నా వెళ్ళినప్పుడు ఒక్కటే కట్టుకుంటున్నాడు బయటికి వెళ్ దుమ్ము అర్ డస్ట్
అవును చేయలు ఇవ్వడానికి వస్తుందా
ఏంది ఎంత ఆస్కపోయింది మొత్తం
ఆహా
లేపడానికి వస్తది కానీ నొప్పి ఉంటది ఊరికే నొప్పి నొప్పి అంటాడు
శని ఏ లోక రూపాంలో వస్తారమ్మా
అసలు ఫోన్ చేస్ బాయి అయితే తినడానికి టైమ్ అయింది వచ్చే టైం అయింది ఇంకా వస్తలేడు దగ్గరలో ఉంటే ఆవ్ వామ్ ఆనేసి మమ్మీ ఫోన్ చేసింది నాకు ఆకలిైంది నేన్ తి తిన్నా ఎం ఒకటే సారి తింటే షాక్ ఎవరన్ వస్ సర్లే అనేసి ఫస్ట్ ఎ తింటా మ్మ్ నేను దేడన్న తిన్ పమ్ నేన్ అంటే నేనే ఫస్ట్ తిన్నాంక తర్వాత కా వాళ్ళిద్దరు తింటారు అనేసి నేను తిన్నాన్ తిన్న తర్వాత ఇంకా డాడీడున్న ఫోన్ చూస్తాన్ ఫోన్ తీసుకోండి పోయింది మమ్మీ ఫోన్ చేసేసరికి ఇట్లా చెప్పేసరికి గుండె జల్లు అన్నది ఇక మమ్మీ చేస్ స ఏడ్ ఉన్నావు అనేసి ఆ మా డాడే లిఫ్ట్ చేసి చెప్పిండు నువ్వు మంచినే మాట్లాను గట్టినే మాట్ డిండు గానీ ఆ కింద పడ్డా అని చెప్పిండి ఇగ దుమ్ అన్నది ఇగ
ఇగ తిండి కూడాడా పో లెక్కుంటాంది
నేను తిన్నా మొత్తం తిన్న తర్వాతనే ఫోన్ అంద మొత్తం అయిపోయింది మొత్తం అయిపోయింది మమ్మీ కింద ప అనేసి ఆకల అవుతుంది అనేసి దగ్ కేరళండి తాగుదామని ఫోన్ చేసింది అసలు నేను ఇంకా మా అమ్మ తిన్నదనేసి తిన్నదనే భ్రమల్నే ఉన్నది నేను తిన్నా కదా మమ్మీ తిన్ అని కూడా అడగలే ంకేవరో వచ్చిర్రు షాప్ కి అప్పుడే వస్తే తిన్నారా అని అడిగితే నేను తిన్నా అని చెప్పి ఇగ మా మమ్మీ తినలేం మేము అని అన్నది ఏం తినలే అంటది ఇప్పుడే తిన్నంగా అనిపించి అే మామ్మ తిన్లే అనే సోయిలే నా తిన్నదన్న సోయిలనే ఉన్నా నేను ఈ రోజ్ తిన్లే వామ్మ తిన్ పో అన్న అప్పుడు తిను అంటే మ నాన్నమ్ మళ్ళ సాయంత్రం వచ్చి ండు ఐదేమో అయింది హాస్పిటల్ చూయించుకని బైక్ బైక్ అప్పుడే రిపె పేర్ మంచి ఏపిచ్చుకొని రెండ్ రోలయ్యిందది అంతె
ఆ
ఫైవ్డేస్ షోరూమ్ లో పెట్ ట్టీ ట్వంటీ డేస్ ఆ ట్వంటీ థౌసండ్ ఏమొ అట్లాయ్యుండె బైక్కిి అన్ని పోతే అన్ని పించుకొనిచ్చిండు
అవును
దగ్గ దగ్గర ఫిఫటీన్ తౌసండ్ దాకా
ఆహా
మళ్ళ కింద పడ్డది ఆ బైక్ మళ్ళా వారు చేపి చుండు
ఆహా చెైయించి చింద
ఆడ చేయించుఉండు అ జయించేడు డాడేమో గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇంకొక మా ఊరు వాళ్ళ ఎవ్వరు ఇద్దరు ముగ్గురు ఉన్నారంట ఒక పర్సన్ బైక్ ఇంబడి పోయిడి ఒక పర్సన్ ఇక థింగ్స్ కట్టుకో టంకయల కోసం పోయిడి ఉగాదికి
ఆపే
పండుగ ఉన్నది టెంకాయలు కోసం పోయిను మొత్తం అన్ని ఉన్నాయి టంకాయలు ఒక్కట్ లేకుండానే పోయిండు దాల దగ్గర ఒక్కరు మా డాడీ దగ్గర ఒరు బైక్ దగ్గర కొకరు ముగ్గురు ముగ్గురు పా మూడు పార్సల్స్ అయ్యరు మొత్తం చూయించి కని సాయంత్రం అయ్యింది ఇక
పోనీలే అదే
కొద్ది పెత్తగా అయితే ప్రాబ్లం అవుతుండ
తూ అ టాయినా ఇ ఎంత అవుతుది అసలు
ఇగ రోజే ఏ చెప్పు
మీకు అసలు మీకు అంత మంచే జరుగుతా లేదు ఈ ఇయర్ నుండి
దరి
ఆ దరిద్రంగా ఉంది అసలు ఒక టైప్ పోయినాక ఒకటి ఒకటి
శని మీద శని ఉన్నది శని మీద శని ఉన్నది అందుకే ఏడికి కూడా పోతలేను నేను అసలు చెప్పకు ఉవున్నాది తెలుసు ఉన్న మల్ల కుంభరాశికి అదృష్ట మాదృశంని తోపి తొక్కల అదృష్టం ఉన్నదా నాకు ఆ నిన్న మొన్న ద చూకున్నాం జాతకం చూసుకున్నాం
ఆ
పజాంగం మొన్నం చూస్ చూకున్నాం చూసుకున్నా అదే ఫోన్ లోనే మ్మ్ మా మమ్మీ నాది ఆదాయం రెండున్నది ఎ ఎనిమిది ఉన్నది ఎనిమిది ఉన్నది మా నాన్న ఇద్దరు చూసి అమ్మగను కోర్వేట టాటూ ఉన్నారుగా ఇద్దరికి ఇద్దరు వాళ్ళే
నాది ఐదు పద్నాలుగు
వామ్మో మా డాడ్ ది ఏమో ఆదాయం పద్నాలుగు ఉన్నది ఖర్చేమో పదకుండు ఉన్నది
మ్మ్ ఆ సేవ్ చెస్
ఆ ఏడుంద అలిసి మే మేము లేము వెనకాల అయిపోటడానికి ఇద్దరు బుక్కనే పెట్టేటట్టున్నారుగా నాకు అని అంటుంనాడు ఆ
ఆ
పక్కన మళ్ళ రాజపూజం అన్నీ మామ్మీకి అవే వేరైటీ ఉన్నాయి కానీ నాక్ మా డాడీ కి మంచి మంచి ఉన్నది
నాకు పై పోడం ఐ ఫైవ్ ఫోర్ రాజపూ జ ఎబయి పక్కద ఫోను
ఆ అయ్యా
ఈవ సరిజమాన అంది
రాజపూజం నది నాలుగు ఉన్నది అవమాన రెండున్నది
బేటరే
ఆ అండి సరి సమానాలు ఉన్నాయి నా బ
కానీ లక్క అంటే కుంభరాశిదే అనిపించింది నాకు ఇంకా చూసిన తర్వాత ఈతల నలకి తల్లది తెల్వనోళ్లకి
ఆ
మాదే కొద్దిగా బెటర్ ఉ
అదైనా కొంచెం మీది కొంచెంక్ తక్కువని ఉంది మాలక్ ఉంటే ఎట్లా పదనాలుగు ఐదు వామ్మో ఏడ ఏడు రోజులు వామ్ పది డిఫరెంట్స్ స
ఏమద అంత లేదులే ఆరు డిఫె సుమెది ఆరు ఎనిమిది
ఏమో ఇయ్యాల ఎట్లా గడుస్తదొ ఏ నేను ఇంటి నుండే తెచ్చుకున్నా బాక్స్ చికెన్ తెచ్చుకోడి మొన్న ఆ మొన్న అడి గినా అంటే అడిగిన మొన్ననే అయితే ఈ రోజు ఉంటే ఈ రోజు చేసి పంపిస్తాను అన్నది
ఉ
మొన్న అది బతుకుండే కదా సరేలే పో బా కిస్తాన అన్నది వచ్చి తిన్న ఇ
ఇప్పుడు కూడా అదే బాక్స్
మధ్యాహ్నం దిన్ ఆ అదకా దినే మిగిలి కర్రి ఒకటి తెచ్చుకున్న
సిరి
అయిందా టెన్ మినిట్స్?
అయిపోఇంది.
సరే, దీన్కే ఫైవ్ కాల్స్ అయితయ్ జూద్దమ్. వస్తదిలే